ఆ విని
ఆ చెప్పండి తిన్నర ఇంకా దిన్లే తినాలి ఏం కూర
ఏన్
ఏం ఏం కూరా అంటనా హలో వినబడతాందా
అ ఏం వినిపించట్లేదు అందుకే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను నేను తిన్నరా మరి ఆ వినబడుతాంద్ వినిపించట్ బతే అసలి
ఆ మీరు ఒక దగ్గరుండి మాట్లాడకపోతే మీది మాటలు కట్ కట్ గా ఇనబడుతుంది ఆగుకుంటా ఆగుకుంటా
ఇంగ అందుకే నడుచుకుంటూ వచ్చేస తొందర తొందరగా వచ్చేసి కూర్చున్నా ఇంగ మళ్ళి ఫ్యానేసననుకో ఫ్యాన్ సౌండ్ ఇనబటతదని వెయ్యలేదు
నేను కూడా బైటికొచ్చి మాట్లాడతన్న
బయటికి ఎళ్ళ పైకి ఎళ్ళా కదా అక్కడికి అక్క వాళ్ళు వచ్చారు ఇప్పుడే అక్కలు అక్క వాళ్ళ పిల్లలు మా ఇద్దరు స్నేహితులు అందరూ ఫోన్ అంటే ఇప్పటి ఎవరు ఫోన్ చూడకు ంటరు అందరు ఫోనే ఇ అపో చూసుకుంటా ఓ ముందుస్తా అంటే ఇక నేను కిందికి వచ్చేసినా ఇక కిందికి వస్తే ఏ నాయిస్ ఉండదు ఏ సౌం విలుగియదు సు ప్ర్రశాంతంగా మాట్లాడిచూ ఆ ఆయన ఎక్కడ చూస్తారు అసలా టీవీ ఉంనా
టీవీ ఉండి కూడా ఆ టీవీ ఉన్నా లేనట్టే
నేనండి అందుకి అందరు పోన్లే మా ఇంట్నే టీవీ నాకు టీవీ అలానే గోడవకు ఉంటంది అంత మీ మా అమ్మ మా మా అమ్మ మా అమ్మ ఫోనే నేను నా ఫోనే అట్లా చూస్తాం అన్నమాట ఈ మీన్ ఎబ్బ ఇంటికిలా అక్కడ టీవీ విషయావాలు కొంత కొంత మందే ఉంటారు కొంతమంది అయితే ఇంటికి వైఫైలు కూడా పెట్టించుకున్నారు
ఇట్లనే మాట్లాడతాను
అవునా వైఫైకిి ఎంత ఎంత పెడతారు డబ్బులు దానికి
అంటే ఫస్ట్ చేపించినప్పుడు ఎక్కువ తర్వాత తర్వాత ఐదు వందలు ట్ ఇంకా మనకు మన ఇష్టం అంటే ఒక్క నెలకి ఇంత అనింటది నాలుగు వందల యాభై మొక్క నెలకి ఎక్కువ వేయిచ్చుకోవాలంటే ఎక్ వేపించువచ్చు రెండ నళ్లలకు సర అట్లా న నా కు మా దాంట్లో మా అన్నయ్యత్ తడన్నట్టు ఇంకా అయిపోయ ఆయనే ఇస్తాడు ఇప్పుడు ఒక రెండు నెల వేసినానుకో మళ్ళ రెండు నెలలు అయిపోగానే అయిపోక ముందే వేస్తాడు అంటే మీ మాడగ ముందేస్తారు కాబట్టి మాకేం తెలియదు అక ఆ ఆ సుంతన్న గదు డాడీ వాళ్ళ అన్న కొడుకు
అంటే ఇప్పుడు ఆయన డబ్బులు ఎవరు ఇయాలి మీరే కదా,
ఆ మేమే మా డాడస్త అంటే ఇంకా మా అన్న వేరే దగ్గర జాబ్ చేస్త ఇస్తాడు అయితే ఎప్పుడో ఒకసారి ఇస్తాం ఇంకెంత అయినయో చూసి ఒకసారి ఇస్తాడు
హ అయితే మా అత్తమ్మ వాళ్ళు కూడా పెట్టించుకున్నార అనమాట వాళ్ళు పెట్టించుకున్నారు వాళ్ళకు కూడా రెండు వేలు ఎంత అయిన మొదటిసారి తర్వాత ఇక ఎంత కడు తాలో తెలివదు వాళ్ళ ఇంట్లో కూడా వైఫై ఉంది అది నీకు చెప్పిన వైఫై కుడా వాడు నేను అక్కడకిళ్దే అద రీచార్జ్ చేయించుకోను ఓన్లీ ఇలా మాట్లాడతాను అంటే
ఇంకా ఈ దీంట్లోనే వైఫై ఆన్ చేసుకొని
మాట్లాడతా లేకపోతే ఫోన్ చూస్తా కావాల్సింది. వైఫై నెట్ మాత్రమే కావాలి కాల్స్ మాట్లాడడం, అదేం అవస రం లేదు కదా అందుకే మాట్లాడు, ఇంట్లో చాలా మంది ఉన్న అ ఇబ్బంది మూడు వంద యాభై, మూడు వంద యాభై, మూడు వంద యాభై మూడు వందల యాభై, నాక్కడ పన్నెండువందలు, అ ని అదే పెట్టించుకుంటే పరిపోద్ది కదా తక్కువైపోత తెమ్మని మనకు కావాల్సినందుకు ఉపయోగించవచ్చు.
మేము వైఫై మొన్న, మొన్ననే పెట్టిపచ్చినాం ఆ అంతకు ముందు మాది కూడా అ అ ఇపుడు మమ్మీ దాంట్లో ఏపిస్తుంది డాడీ దాంట్లో ఏ పిస్తాడు టీవీలో కూడా ఏపిస్తారు ఇప్పటికి కూడా కానీ ఏదో వైఫై అట్లా పెట్టించినం అంతే ఇప్పుడు ఏపీ అట్లే ఇంకా వైఫై ఈ ఒక్కసారికి అయిపోతే సి ఆరు నెలకి ఏపిచ్ డం ఈ ఆరు నెలకు అయిపోత్ తిం కేేపియాం
ఎందు అంటే మమ్మీ నాన్న అంటే అమ్మ నాన్న రీచార్జ్ చేయించుకుంటే ఎందుకు ఇంక మళ్ళీ ఇటు రీచార్జ్ చేయించుకోవద్దు దాని టనీ అప్పుడు బెనిఫిట్ ఉంటాది
అ అప్పట్లో నేనేేయిించుకోకపో తుండే నేను ఇంకా టీవీలో అయిపోయకపోతుండే కాకపోతే తర్వాత వైఫై వచ్చినాక ఇంకా వేరే వేరే వస్తానే కానీ సీరియల్ రాట్లేదు మా మమ్మీకి
అవునా వైఫై వేపించినాకా వస్తాయి
ఆ వస్తాయి్ కాకపోతే డైలీ సీరియల్స్ రోజు వచ్చేవి రోజు రోజు రావు అంటే ఈ రోజు వచ్చినాయి రేపు వస్ అన్నట్టు యూట్యూబ్ లో చూసుకోవడం ఆ అట్లా చూడదు మా మమ్మీ ఎప్పుడుొచ్చింది అప్పుడే చూడాలి ఎప్పుడుొచ్చింది అప్పుడే చూడాలంటది ఆ వస్తాయి గాని ఇంకా మా అమ్మకి ఎన్నో వద్దంటుంది ఎందుకు ఇప్పుడు ఇంకా మళ్ళా నేను కూడా బయటికి పోతా కాబట్టి ఇప్పుడు నాకు కూడా బ్యాలెన్స్ ఉండాలి కాబట్ ఇక మళ్ళీ అన్నిట్లో అయితాయని ఇంకా వైఫ్ ఎక్కువ ఏపీఎం ఇంకా ఇక్కడికే ఆపిస్
హు ఏంటోయ ఏమో
ఏమో ఈ ఫోన్ లు వచ్చినాకనే ఇట్లా ఫోన్లు రాకముందే మంచిగా ఉంటుండే
నేను అసలు ఫోన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో కొన్నా అంటే మొదటి సంవత్సరం కదా భయం భయంగా ఉంటుండే ఎవ్వరు తెలీదుని భయం నా పదకొండో తరగతిలో కూడా నాక్ ఎవ్వరు తెలియదు కానీ అక్కడ ఫోన్ తీసుక పోనియ్యారు ఇక్కడ ఫోన్ తీస్తా ఓడిస్తారు కదే అందరు చూస్తంటే మనకు చూడాలి అనిపిస్ సది అది వేరు మనం ఇక అందరు ఒకలా అంటే మనం ఇంకోలాగ ఎట్లు ఉంటాం అందర్ లానే మనం ఉండాల్సి వస్ సరీ అందర్ ఫోన్ చూతంటే మనం చదువుకుంటుండే టే వాళ్ళు ఏమంటరు అందరు ఫోన్లు తంటే మనం పడుకుంటే ఎట్లుంటది కొన్ని విషయాలు అట్నే అనిపిస్తాయి
ఇంక వింతగా చూస్తారు
ఫోన్ లేకపోతే అలా ఉంటుండే అసలు అందుకే మొదటి సంవత్సర ఐ లవ్ యూ ఫోన్ కొనేసింది కొనిచ్చి ఇంగ వెళ్ళిపోయాక ఫోనే ప్రపంచం అయితుంది ఫోనే నాతోనుంటే మీ ఎవ్వర్ని పట్టించుకో
పోయినా ఏం గాదూ అనిపిష్ టట్టు అయిపోయింది ఫోన్లు అమ్ మా అక్కకి ఫస్ట్ ఇ‌ ఫోన్ మా అక్కకి కొన్నారు మా అక్కకి కరోనా వచ్చిన నప్పుడు మా అక్క గొన్నరు కొం టే ఇగ కరోనా అయిపొంగానే నేను తీసుకున్నా
మీ అక్కదా
క్కదిస్ తుని మా అక్క దీసుకున్నాక ఆ ఆహా లేదు లేదు ఆమెకప్పుడు కొనిచిల్లు ఫోను ఆ ఫోన్ అప్పుడు కొనిచ్చిళు ఆమెకి కొనిస్తే ఆ ఫో ఫోన్ని నేను తీసుకున్నా కరోనా అయిపోనాక అంటే ఆమె చదువు అయిపోయినాక ఫోన్తోని నేను తీసుకున్నా
అవునా మీ అక్కకు మరి మీ అక్క ఎక్కడ వరకు చదివింది
డిగ్రీ అయిపోయింది మా అక్కది డిగ్రీ అయిపోయినంకా ఇంకా పెళ్ళి చేషిళ్ళు మా అక్క అంటే బావని ఇచ్చి చేషిళ్ళు
అవునా
హుమ్మ్ ఆ ఆమెది మంచిగా అయిపోయింది
ఉమ్ ఇగ నీ పెళ్ళే నెక్స్ట్ అంటున్నారు నువ్వేమో ఇగ డిగ్రీ అయి నువ్వు డిగ్రీ నా బీటెక్ ఆ
నాది అంటే నేను పోలీస్ కి ఎగ్జామ్స్ రాషిన ఆ ఫ్యాషన్ డిజైనర్ కాకపోతే పోలీస్ ఎగ్జామ్స్ రాషిన అవి రాకపోతే ఫ్యాషన్ డిజై జనింగ్ చేస్తున్నా
ఆ
ఉమ్ టెన్త్ పదో తరగతి దాంతోని కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసిన నేను
అవును ఎప్పుడు పర్డే అవి
ఈ నెల పోయిన నెలలోనే అంటే అవి పాడి చాలా రోజుల అయింది కాకపోతే పోయిన సంవత్సరం పడ్డ వాళ్ళవి ఆ సంవత్సరం ఎగ్జాములు రాయకపోయేసరికి ఈ సంవత్సరం రాసిళ్ళు దానివల్ల మావి కొంచెం లేట్గా పెట్టేళ్ళు
అవునా నాకు పడ్డట్టు కూడా తెలీదు అయిన నాకు కళ్ళ సక్కగా కనిపియావ్ కానిస్టేబుల్ కి రా
ఎందుకు
కాలీ నాకు టూ త్రీ ఉంది అన్సైట్ ఇంతే ఉండాల లిమిట్ ఉంటది అక్కడ అంతే కాస్త ఎక్కువనే రా నాకు టూ పాయింట్ ఫైవ్ అడి హైట్ ఓకే హైట్ ఇట్ మాత్రం తార చెట్టు పెరిగినట్టు పెరిగినా గాని
ఆ నాది కూడా హైట్ వాళ్లనే మా సార్ వాళ్ళు
అందరిగో నువ్వు చనా కొడుకునే ఉన్నాగా పోలీస్ కి రారాయచ్చ వచ్చి రాయమని అడవళ్ళ అలా అని ల నాకు కనిపిస్తుంది
నా కూడా అట్లా వాళ్ళు చెప్పడం వల్లనే నేను ఇట్ సైడ్ పోయినా లేకపోతే అస్సలు దానికి ఎగ్జామ్స్ రాకపోతుండే అయన కూడా చాలా కష్టం అది అంటే అంటే
అనుకు వాళ్ళందరూ ఏమంటారు ఇక పొడుకున్నాగా వచ్చేస్తుది లే పొడుకుంటే వస్తుంది రాత్రే రాయదు
రాయడం గురించి చేంబటి రు నువ్వు పొడుకున్నావు కదా నేను కూడా అంతే మా ఇంట్లో ఇప్పుడు మా డాడీ లాగా ఉంటాం మా అక్క నాకన్నా చిన్నగా ఉంటది దాని వల్ల ఇప్పుడు మా స్కూల్ సార్ వాళ్ళు మా ఇంటి దగ్గర మా చుట్టాలు మా మీేనమ్మా వాళ్ళందరూ హైట్ ఉన్నావు కదా రాయి రాయన్ అందరుగాలి సప్లై చేయించ చ్చిలో ఇప్పుడు ఆ హైట్ వల్లనే వస్తుంది అనుకున్నారు కానీం కావ
ఎగ్జామ్ వల్లా రావాలి ఎ నాకు ప అప్పుడు తె నాకు ఎలా చూడాలో అర్థం కాదు ఏ అప్లికేషన్ ఎలా చూడాలి ఎప్పుడు పడితే ఎలా తెలవాలి నాకు అది ఒక్కటే పాంధి పిలిస్తే బాగుండాల
అందరూ వీడియోలు తిట్టాలి కదా అది లేదా
ఏం బడివరు
ఇప్పుడు అందరు వీడియోస్ తీసి పెడతారు కదా ఇన్స్టాగ్రామ్
ఆహా ఇన్స్టాగ్రామ్ లో చాలా వస్తాయి ఒక్కటంటే చూడొచ్చు చగన్ని ఏ విధ చూ తెంగాారు
నేను దాంట్లోనే అప్లై చేసినా అంటే దాంట్లో చూసే చేసినా ఇప్పుడు మా అక్క వల్ళ భర్తున్నారు కదా ఆ వాళ అమ్ మా బావా ఆర్మి ఆర్మీ చేసిండు కాకపోతే పోయింది ఒక దాని వల్ల పోయింది వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు చేస్తున్నాడు చేస్తే ఆయన కూడా కోచు అన్నట్టు నాకు ఆయనే అట్లా తెలిసింది అంటే ఇంకా వచ్చినవని నిజం అనుకోలేం కదా కొన్ని కొన్ని అబద్ధం కూడా వస్తాయి దాంట్లో
అంత తిక్క అందుక ఇన్స్టాగ్రా చూడ్డం బంద్ చేసి అని తగసాను నేను దేనికోసం చేసిన అంటే దాన్ని మంచిగా ఏదో ఒకటి తెలుస్తుంది కదా తెలుస్తూనే ఉంటది కదా అని పెట్టు పెటుకుంటా పెట్టుకున్న తర్వాతకి దాన్ని చూసింది లేదు చేసి దు అన్ని చె మన్న చెప్పత రేచెత ఏమనా అంటే మీరు నాకు మై జ మీర్ కామెంట్
ఒకసారి చూడండి సరే మరి సరే మరి ఉంటు
ఆ సరే మేడం ఆ సరే